బాగున్నారా అండి
బాగున్నాం మీరు బాగున్నారా ఖాళీ అండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే అన్నం తిన్నాం ఇట్లా కూర్చున్నామండి
ఏం తిన్నారు
ఏం తిన్నావంటే ఇప్పుడే మా మమ్మీ రెండు చపాతీలు చేస్తే ఆ చపాతీలు తిన్నాం ఇట్లా ఖాళీగా కూర్చున్నాం ఏమన్నా చెయ్యాలా చేయొద్దా అని ఆలోచిస్తాన్నాం అండి మీరేం చేస్తాలండి
ఏం లేదు పడుకున్నాం
ఆహా అవునండి అందరు మంచిగున్నారండి అయితే
అందరు బానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బానే ఉన్నామ అండి మంచిగనే ఉన్నాం అందరం ఆ ఇప్పుడు మీది ఏం చేస్తారాండి మీరు మీకు పెళ్ళి అయిందా అండి
లేదండి కాలేదు మీకు
మాకు కూడా పెళ్లి కాలేదు కానిండి ఇ ఇంక చేసుకోవాలని చూస్తున్నాం అండి పెళ్లి చేసుకోవాలని చూస్తానా ఒక అమ్మాయి కూడా దొరకలేదని ఆలోచిస్తానమండి మా అమ్మ నాన్న
ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు
అంటే ఇగ ఇప్పుడు ఎట్లాగో జాబ్ వచ్చి ఒక వన్ ఇయర్ అయితాంది కాబట్టి ఈ ఇయర్ చేసుకుందాం అని అనుకుంటన్నాం అండి అందుకనే ఒక అమ్మాయి కావాలనే అటో ఇటో వెతుకులాడుతానమండి మాకు
వెతుకండి వెతుకండి దొరుకుతాయి మంచి
ఆ మీ కాడ ఉంటే చెప్పండి ఒకసారి ఒకసారి మంచి అమ్మాయి ఉంటే చూసి మమ్మల్ని కాంటాక్ట్ కాండి
చెప్తామండి
ఆ
ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు
ఏముండదండి ఏం లేదు ఇప్పుడే అందరం కలిసి మా ఇంట్లో ఒక పెద్ద కుటుంబం ఉంటు ఎదంటే ఆ కుటుంబం మొత్తం అందరినీ పిలుసుకొని వచ్చి తిన్నామండి మేము
ఏం చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు ఏం లేదండి మా అమ్మ నాన్న వ్యవసాయమే చేస్తారు
మీరు ఏం చదువుకుంటున్నారు
ఏం లేదండి మేం గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాం అండి మాకు నెలకి యాభై వేలు వస్తాయండి అందుకని ఒక అమ్మాయి కొరకే ఎదురు చూస్తున్నామండి పెళ్లి చేసుకోవాలని
అ చేసుకోండి త్వరలో మీ పెళ్ళి అయిపోద్ది
అదే చేసుకోవాలని చూస్తానమండి అయినా ఇప్పుడు మీరేం చేస్తారా అండి ఖాళీగానే ఉంటారా లేకుంటే మీకు కూడా పెళ్ళ అయిందా అండి
లేదండి మేం కాలి
అవునావును ఖాళీ ఉండే బదులు ఏమన్నా పని చేసుకోవచ్చు కదా అండి ఖాళీ ఎందుకు ఉంటాలండి
లేదండి ఏం చేయాలని లేదు
అవునా అంటే మీరు చనా
త్వరలో అవును అవునండి త్వరలో నేను కూడా పెళ్లి చేసుకుంటా అందుకే ఖాళీగా ఉంటుంది
ఓహో పెళ్లి చేసుకొని అక్కడవి ఖళీగా ఉండే బదులు ఏదన్న ఒక ఏదన్న ఒకటి జాబ్ గట్లా చేత్తే వాళ్ళకు గూడా ఏమడం మీ మీ హస్బెండ్ గారికి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది కదండి మొత్తం ఆయన మీన్నే బారిస ఉండ
మా భర్త గారి మీనే డిపెండ్యిపో
అవునా అండి అయినా మీరు అంటే మీరు ఆల్రెడీ మీకు చూసిళండి పెళ్ళి చూసుకోవాలన్న సంబంధాన్ని గిట్ల చూసుకోవాలండి
లేదండి చూస్తున్నారు త్వరలో అయిపోంది
అవునండి
మీకండి చూస్తున్నారా ఇంట్లో
ఆ చూస్తాండు ఆల్రెడీ ఒక సంబంధం వచ్చిందాటండి ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటదట ఒక ప్లేస్ కాడ ఉంటదట ఆమెకి నెలకు డెబ్బై వేలు వస్తాయట అండి
మీరు మీ మీ ఆవిడ ఇద్దరు జ ఇద్దరు చేస్తారా
ఆ మీకు డెబ్బై వేలు వస్త వస్తాయట కాగాని ఆమెకు ఒక కన్ను మొత్తం కన్ను లేదటండి అసలే అయితే ఇగా ఆమెలిగా
చేసుకున్నాక మీరు స మీరు చేపియండి
ఏ అవుద్దాండి ఇప్పుడు పెళ్ళి చేసినాకంటే చేపయడం కష్టం కదా అండి మంచిగా ఉన్న అమ్మాయినే చేసు అంటే మంచిదని మేము ఆలోచిస్తాన్నాం అండి లేకపోతే అమ్మాయినే చేసుకుందాం అంటే అ అలాంటి వాళ్ళే మంచిగా ఉంటారు గానీ ఇ చూసేటోళ్ళు కూడా ఏమనుకుంటారండి ఇక అమ్మాయి వానికి ఏం తక్కువ ఉన్నది అని ఇ గుడ్డి గున్న అమ్మాయిని చేసుకున్నారని అను కుంటారనిగా ఆవుతల్లండి మా ఇంట్లో వాళ్ళు
అవునా
ఆ అయితే మొన్న అయితే మీ మీరు ఒక వార్తలు వి అండి మీరు సోషల్ మీడియా లాంటి
వింటా అప్పుడప్పుడు
అయితే మొన్న హైదరాబాద్ లో ఒకటి ఒక ఒకక్కడ ఒక సంఘటన జరిగిందండి ఇంట్లోని అని ఫైర్ క్ ఫైర్ యాక్సిడెంట్ అయింది
అవునండి చూసాను
ఆ అక్కడ మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారుారండి చాలా మంది ఫ్రెండ్స్ ఏ ఉన్నారు కానీ మా ఫ్రెండ్స్ కందరికి మా స్నేహితురాలు అందరికీ ఎవరికి ఏం కాలేదండి
అందరు బాగున్నారా
అందరు బాగానే ఉన్నారండి కాని ఒక్క అబ్బాయి ఒక మా స్నేహితుడు ఇంకొక మా స్నేహితుడు వాళ్ళ స్నేహితుడు హాస్పట లో ఉన్నాడండి ఆయన కూడా కొంచెం ఓకే కావా అంటే మంచిగానే ఉన్నాడు అటగదండి కొంచెం ఎన్
త్వరలో కోల్ కో కో కోల్ కో కోవాల అనుకుంటున్నా అని కోరుకుంటున్నా
అందుకని త్వరలో కోలుకోవాలని చూస్తున్నాం అండి ఎందుకంటే మా వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఆయనకు ఒక్కడంటా కొడుకండి వాళ్ళ అమ్మ నాకి ఎవరు లేరట వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అసలు
ఏ ఇవాళ ఏం చేసారు మీరు
ఇవాళ ఏం లేదండి పొద్దిగాలా లేసినాం ఇట్లా మేము ఇవాలా పదకొండు గంటలు లేచినామని పదకొండు గంటలు లేచి తిని చేసే వరకు రెండు అయిందండి రెండు కంగానే ఆ రెండు ఆఇంది ఇగ అంతలకే మా అమ్మ నాన్న ఫోన్ చేస్తె వాళ్ళక్ తోని ఒక వ గంట సేపు టైం అంతా కేటాయించినామండి తర్వాతకి మా స్నేహితుడు వచ్చిండు మా స్నేహితుడికి ఇగ మనకి అన్నం ఆకలయితంటే అన్నం పెట్టినం చికెన్ కర్రీ ఓండి పెట్టినమండి అయితే వా వాడు ఆ వాళ్ళు తిన్నారు ఇగ సప్పుడేకా వాడ్ తిని సప్పుడేకా పొఇండండి మేము కూడా తిని ఇగ సప్పుడేకోచ్చి కొద్దిసేపు పడుకొని కొంచం మేము ఇట్లా వేరే ఇట్లా నేరే వేరే టైపింగ్ నేర్చుకున్నాందుకు పోతానం అప్పుడు ఇగ లేచి వచ్చినమండి ఎనిమిది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పోయి వచ్చేసినాం
ఎవరు చేసారు చికెన్ కర్రీ
ఆ నేనే చేసినండి నేను చికెన్ కర్రీ చేేస్తా మ టన్ కర్రీ చేత్ అన్ని కరీలు ఆ మేము మాకు వండడం వచ్చండి మేము ఇంటికడుండమండి అంటే వండడం వచ్చు మా స్నే హితురాలు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు వచ్చారు రావడం వల్ల మేము చికెన్ కర్రీ చెస్ కుని ఉన్నామండి చికెన్ ఉన్ను మటన్ మటన్ తెలేగాని చికెనే వాడు చికెన్ పట్టుకొస్తె ఆ చికెన్ కర్రి వండి వాడికి పెట్టినండి
మీరు ఇంట్లో కూడా వంటలు చేస్తావా
ఆ ఇంట్లో అంటే అప్పుడప్పుడు చేస్తామని ఎందుకంటే మా అమ్మగారే చేస్తారు అందుకనే మేం చెయ్యమండి వంటలు
వాళ్ళు పనికి వెళ్ళొచ్చే వరకి లేట్ అయితే చేస్తారా
ఆ వాళ్ళకు పనికి వెళ్ళి వచ్చి వరికి లేట్ అయితే చేస్తాం అప్పుడప్పుడు మా అమ్మగారే చేసి పెడుతారండి మాకు
మీీరు ఎంత మంది ఉంటారు ఇంట్లో
మేము ఒక నలుగురము ఉంటాం అని మేము అంటే ఎలంటి కొత్త కొత్త విషయాలు చెప్పకూడదండి అందర్కి ఉర్లా అంటే మా ఫ్యామిలీ ఒక పెద్ద పెద్ద కుటుంబమండి ఒకటి
సాయమే చేస్తారా
ఆ లేదండి లేదండి మేము ఇంట్లో ఓన్లీ మా అమ్మ నాన్న వాళ్ళే వ్యవసాయం చేస్ ార అండి మేము అందరం జాబ్ులే ఇస్తామండి మాకు మాకు ఒక పెద్ద పది ఎకరాల పొలం ఉంది ఆ పది ఎకరాల పొలము వల్ల. మేము అప్పుడు వరి పంటలు ఇట్లా ఇలాంటివి చేస్తామండి.
మా అమ్మ నాన్న కూడా వ్యవస్ ఉందండి మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం.
ఓహో మరి వ్యవసాయం చేస్తే మంచిదండి అన్ని జాబ్లో కన్నా వ్యవసాయం మంచి. మంచిదండి అసలు ఈ కాలాలల్లో వ్యవసాయం చేసినోళ్ళే మంచిగా ఉంటాలండి జాబులు చేసేటోళ్ళ కన్నా.
అవునండి.
ఆహ్ కానీ జాబులు చేస్తే ఏమున్నాదండి ఏం లేదు అంతా. వాళ్ళకాడ వీళ్ళ కాడ ఉండే బాధలు మన వ్యవసాయం మనం చేసుకు వుంటే మనం ఇంట్లో వాళ్ళని చూస్ ఆహ్ అంటే మాన ఇంట్లో వాళ్ళా. వ్యవసాయం చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళతోని దగ్గర ఉండోచ్చు మన ఇంట్లో వాళ్ళతోని. మంచిగా. టైమ్ గడపా గా. టైం గడపవచ్చు వాళ్ళతోని అన్ని కూడా మంచిగా ఉంటాయి కదా అండి ఏదన్నా దగ్గర ఏమన్నా అయినా కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాం కదండి ఆ అందువల్ల ఇగా
నాది కూడా పెద్ద కుటుంబం
అవునా అండి పెద్ద కుటుంబం ఉ పెద్ద కుటుంబం ఉంటేనే ఇంట్లో మంచిగా ఉంటారండి లేకపోతే తే చిన్న చిన్న కుటుంబం ఉంటే ఉన్న ఇంట్లో ఉన్నట్టే ఉండదు అసలు
ఇంట్లో ఏం జరిగినా సందడి సందడి ఉంటది చాలా మంది ఉండేసారు క
ఆ ఒక్కసారి ఏమన్నా పండుగ అయితే ఊ పెద్ద వీళ్ళ ఇంట్లోకి చాలా మంది ఉన్నారు అని పెద్ద అందరు కూడా సంతోషపడతారని మొత్తం ఒక ఫ్యామిలీ ఎక్కువ ఉంటాం అందరం ఒక పెద్ద కుటుంబం ఉంటే ఎవ్వరు లేకపోతే చిన్న కు కుటుంబం అనుకొని రారండి చూస్తాని కూడా ఎవ్వరురారు
ఇంకా ఏంటి విశేషాలు
అండి ఇప్పుడు ఏం చేస్తారండి మీరు అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న గట్లా అడిగినానని చెప్పండి అందరినీ అందరు బాగున్నారు కదండి
అందరు బాగున్నారు అండి ఏం చేస్తారు రోజు మీరు
ఏం లేదండి ఇట్లనే మేము డ్యూటీకి ఇట్లా వే జాబుకి ఇట్లా పోయాస్తామండి జాబు ఇట్లా వేయిచ్చేలోపు మా అమ్మగారి లేదన్నా ఒకటి చేసి పెడితే తిని కొంచెం ఏమన్నా పని ఉంటే చేసుకొని సప్పుడ అయితే పడుకుంట
ఎండాకాలంలో ఏం చేశారు
ఎండాకాలం అంటే ఏముందండి ఎండాకాలంలో ఇట్లా ఎండాకాలంలో ఫుల్ ఎండలు కొట్టినామండి అసలు మా రూమ్లో ఉందామ అన్నా కూడా ఉండబుద్ది కాకుండా అయిందంట అసలు ఘోరంగా ఏం జేయాలో అర్ధం కాక ఇగ సప్పుడక రూమ్ ఎట్లాచేశాను రూమ్నే కూలర్ పెట్టుకొని రూమ్ లే ఉన్నామండి సరే అండి నేను సరే అండి నేను మళ్ళీ చేస్తా కొంచెం అందర్ని అడిగినని అందరని అడిగినని చెప్పండి
ఆ సరే అండి